హలో వినిపిస్తాందా
ఆ వినిపిస్తాంది
హ్మ్ మ్
హ
ఏం చేస్తున్నారు ఏం లేదు బయట వాకింగ్ చేస్ స్తన
నేను ఊరిక్ కే పడుకొని ఫోన్ చూస్తా ఉన్నా, ఏది ఈ అబ్బాయ్ ఎవరు నాగ చైతన్య ఆ అవును బైయ్
హ్మ్ బయట మాక్ కాదు ఇక్కడ రోడ్ లో పెట్టాలిన్ పిస్సనయ్
బాగుంటాయి ఎట్లో పెడితే
అవును
నేను ఊరికే నాగచైతన్యది మూవీ ఏదో యూట్యూబ్ లో చూస్తా ఉంటే ప్చ్ వస్తా అనింది. అది చూస్తా ఉని అది పేరు గురుతు రాలేద్ నాకి లావణ్య త్రిపాఠి నాగచేతన్
బాళ్ళీద్ ఇద్దరు ఏం సినిమా తీసినారు అసలు లావణ్య త్రిపాఠి అవునా ఆహా
ఆ
స్టోరీ ఏమి
అదా నేను ఇంకా ఓపెనే చేయలేదు అంటే జస్ట్ కొంచెం ఏం చూ మా ఆంటీ నా చేతి నుంచే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా వాళ్ళ మా అమ్మ వల్ల నాన్న కనిపియ్యలేదని ఏసి రా కొంచెమే చూసినా ఇంకా చూలేదు
అవునా ఆహ హ్మ్మ్
హోలీ జరిగి మొన్న అయిపోయింది కదా బాగా చేసుకున్నారా మీరు
హోలీనే చెయ్యరు
ఆ మేమైతే చేసుకునిన్నాము ఊరికే నీళ్ళతో మాత్రం చల్లుకొని అట్లా మా ఆ
ఊ
మా ఫ్రెండ్స్ అందరం చేసుకునిన్నామా ఇంకో పాప మా ఫ్రెండ్ కింద పడిపోయిడా అసలు వాటర్ చల్లేక వస్తా ఆహా
హు భలే అబ్బ బాలయ్య కనిపించింది హు
చా
మనం వాంటోడు ఊ ఆహా మా సైడ్ ఏం చేసుకో కానీ మేము ఇంటర్ లో ఒకసారి నీళ్ళు పోసుకోయినాము అసలు
ఆ
ఒక వాష్రూమ్ నుంచి ఇంకొక వాష్రూమ్ లోకి అంతా రోతు చేసి పెట్టినాం రూమ్ మొత్తం
జరుపుకుంటా ఉంటే
అసలు బాటిల్ క్యాప్ లో నీళ్ళు పోసుకొని ఎనకిల పూసే వాళ్ళ అసలు డ్రెస్ లోచ్చి
ఆ అవును ఇంకా ఐస్ గడ్డలు వేసేది ఇంటి దగ్గర అయితే భలే చల్లగా ఉంటు టై
ఏంది
ఇంకా
ఇంకా చెప్పాలి ఇంకా ఎన్ని కాల్స్ ఉన్నాయి ఇంకా ఎన్ని కాల్స్ ఉన్నాయి
నావి ఇం ఇక్క ఐదు ఉన్నాయి
ఇంకా ఇ న్నాయా నేను ఆ పాపతో మాట్లాడినానా
ఆ
ఆ పాప్కి రాలేదంట అంటే రేటింగ్ ఇవ్వడానికి
అయ్యో ఇంతకు ముందు చెప్పింది ఆ పాపతో మాట్లాడినప్పుడు నీకు రాలేదా అయ్యో
ఎందుకో మరి
హ ఎను మాట్లాడినాక అట్లా రాకపోతే ఎంత బాధ అయితదుో పఊర్క వీష్ ఇట సమయం
అందుకు ఇంకా నావి ఇంకా చాలా ఉన్నాయి సెవెంటీన్ ఉన్నాయి దీ తో కాకుండా శిక్ష చ్చనున్నాయి
ఆ ఎందులి ఇకొ నేను రేపు చేస్తా ఇంకా మిగతావి
ఆ ఆ ఇంకొక పాప వస్తే ఇంకొక పాపతో చేయాలి అసలు
ఆఐపుకోటి వేసుకుంటే రెండు రోజుల్లో సరిపోతుంది మళ్ళీ రోజు లేకోకుండా
ఆ
ఆ నేను ఇంకా రికార్డ్ రాసేది మాకి ఉంది చానా అది మొత్తం రాయల్ల రేపు అందుక ఆ హలో
హలో
హలో విస్
కట్యిత అంత ని వాయిస్
ఆ ఇప్పుడు
హలో ఇప్పుడు
ఇప్పుడు వినిపిస్తాందా బాగా. హలో హలో విన్ వినిపిస్తాంది నాకు. నీకు వినిపిస్తాందా. హలో హలో
ఇఫ్ ఇప్పుడు వినిపిస్తాందా.
ఆ ఇప్పుడు వినిపిస్తాంది నా నీకు వినిపిస్తాందా. వినిపిస్తాంది నాకు నీకు వినిపిస్తాందా నాకి కి వినిపిస్తాంది నీ కు వినిపిస్తాందా. హలో
చాలా ఫాస్ట్గా వినిపిస్తాంది.